హలో హాయ్ అండి
హాయ్ బాగున్నారా
ఆ బాగున్నాఅండి మీరు బాగున్నార
ఆ బాగున్నాం ఏం చేస్తున్నారు
ఏముందండి ఏం లే ఖాళీగా పడుకున్న
అవునా
మ్మ్మ్
రేపు ఏం లేదు మ్మ్ కాలి గానే ఇంటి పక్కన అక్క వాళ్ళ ఇంటికాడ కూర్చున్నా
వాళ్ళు కారపూస చెత్తంటే అవును ఇప్పుడు ఫుల్ ఎండలు కొడుతున్నాయి
మ్మ్
తిన్నారా
ఆ తిన్నం
మ్మ్
మీరు తిన్నారా
ఆ ఇంతకముందే తిన్నా అండి
హ్మ్ హు
చాలా అంటే చాలా బాగా ఏసుకున్నారు
ఆ
ఆ పచ్చడి పచ్చడి ఆవ్ ఉగాది పచ్చడి భక్ష్యాలు అవి ఎక్కువగా ఎక్కువ చేస్ త్తం అవి పక్కా చెయాలి
చేసి ఎవరికైనా ఇత్తార మీ దాంట్లో లేకుంటే మీరే తింటారా
మా దాంట్లో మా అంటే మా వరకయితే మా మాది మేమే తింటాం ఎవరింట్లో వాళ్ళే తింటారేమో దేవుడికి ఫస్ట్ ఉగాది పచ్చడా మార్నింగ్ అంతా నీటిగా ఇళ్లు అంత గడుకున్న తర్వాత ఫస్ట్ అది ఏసి కి దేవుడికి ప్రసాదం పెట్టి ట్టిన తర్వాత ఫస్ట్ గద పచ్చడి అందరం తిన్న తర్వాతనే బక్షాలు అవి ఇవి
అవునా రేపు శ్రీరామనవమి కదా బాగా సెలబ్రేట్ చేత్తరా మీ దగ్గర
ఆ మా దగ్ దగ్గర బానే చేస్తారండి మా దగ్గర ఫుల్ గంటే ఫుల్ గ్రాండ్ గా చేస్తారు కళ్యాణం స్వామివారి కళ్యాణం బాగా చేస్తారు
అవునా
మీరు రంజాన్ మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారా
ఆ మేమ్ కూడా బానేచేసుకున్నాము రంజాను
ఉహహా
మా దాంట్లో అయితే అందరికి పో మా దాంట్లో అయితే రంజాన్ కి అందరికి కి పాయసం పొత్తరు
ఆహా నాకు పెద్దగా రంజాన్ గురించి అసలు తేల్వనే తెల్వదు జస్ట్ విన్నా అంతే ఆ
బాచేస్తారు రంజాన్ బక్రీదు మా పండగలు ఈ వి బక్రీద్ రంజాను మొహరం ఇవే మాకి ఇగ
ఆహా మొహరం మా ఫ్రెండ్ వాళ్ళు కూడా చేసేటోళ్ళు
మీ కంటే
అవున అవును చాలా ఉంటాయండి మీకున్న పండగలయినా మంచిగా చేస్తారు కదా
అవును మాకున్నే మూడైన బా చెత్తాం
అదే ఇ ఛాన్స్ ఇటు ఇవ్వు మొన్ననే మొన్ననే మంచిగా విన్నా మా ఫ్రెండ్ ఒక ఆమె ఉంటది ఆమె మాట్లాడుత అంటే ఆ వాళ్ళు నాకు షీర్ కుర్మా తీసుకొచ్చి ఇచ్చారు
ఆహా
ఆ ఇంకా అవి అవి తిన్న తరువాత ఇంకా మంచిగా ఇక విష్ చెప్పుకున్నాం అనట్టు అంటే ఆమె నాకు ఉగాది గురించి చెప్పడము నేను ఆమెకి ఆ అవి రంజాన్ గురించి విష్ చేయడము చేసిన తరువాత తినేసి వెళ్లినం ఇంగా
ఆహా ఈనే రంజాన్ నెలలో దొరుకు కుద్ది అలీం కూడ అలీం బాగుంటది మా
అవునవును కానీ నేను ఎప్పుడు హాలీ నేను తినలేదు అండి
అవునా బాగుంటది ఆలీమ్
ఆహ మా ఫ్రెండ్ అన్నది నాతో కాని నేను ఆ ఓన్లీ చికెన్ నే తింటా అన్నట్టు నేను ఏం మటన్ అట్లాంటివి అద్ అదే కాని మా ఫ్రెండ్ మటన్ హాలీమ్ చేసినాము అది బాగుంటది నువ్వు అది తి తిన్ని జుడో అని తీసుకొచ్చి ఇస్తే ఆమ్మో నేను మటన్ తినను ఓన్లీ చికెన్ వరకే తింటా ఆ నా కింగ్ నాకు వద్దు అని అంటే ఇంకా సరే నువ్వు ఇది కూడా తినపోతే షీర్ కుర్మా తీసుకొస్తా త అది అన్నా తిను అని తీసుకొచ్చొ ఇచ్చిండు
ఆ
అది బాగానే ఉంటది హ
ఆ అవును నవును చానా ఫేమస్ చెంట గదా ఇడు హలీమో
ఆ అవును
అ ఆమె అందరు అ ఫ్రెండ్స్ చాలా మంది అన్నారు కాని నినే ఎప్పుడు హా దాన్ని చూడడం కూడా చూడలేదు ఇంతవరకి
ఆ
ఆహ గాన్ ఆ పొలాగానికి ఇయ్ పోను మా హ్మ్ ఇంకా మా సైడ్ చాలా పండుగలు ఆ అ
శ్రీరామనవమికి ఏంటిది స్పెషల్ రేపు ఏం చేస్తారు మరి
శ్రీరామనవమికి స్పెషల్ అం అంటే ఇంకా పొద్దున్నే లేచి స్నానాలు చేసుకొని దేవుడి దగ్గరికి దర్శనానికి వెళ్తాము
అవునా
కళ్యాణం దేవుడి కళ్యాణంలా కూర్చుంటే మధ్యాహ్నం అయిపోతది దేవుడికి మధ్యాహ్నం తుమ్ కళ్యాణం అయిపోయిన తరువాత భోజనాలు భోజనం చేసేసి మంచిగా దేవుని మొక్కుకొని దేవుడి అక్షంతలు తలంబరాల అక్షంతలు కొన్ని పట్టుకొని వస్తాం ఇంటికి
ఇప్పుడు దేవుడి కాడి ఈ అక్కడి ఈ కూడా ఆన్లైన్ లో బుక్ చేస్తాలు కదా తలంబ్రాలు
అవునవును ఆన్లైన్ లో ఇప్పుడే ఇప్పుడు ఎట్లా అంటే కొత్తగా కొత్తగా క్రియేట్ టైయింది అంటే టెక్నాలజీ పెరిగేసరికి అట్లు ఉంది అండి
ఇగ మనం ఏం చేయలేం కదా
ఇప్పుడు తలంబ్రాలు ఆ నూట నూట ఒక్క రూపాయికేమో నూట యాభై నూట యాభై ఒక్కట మో తలబరాలు ఏమంటారు అంటే మీరు మంగళసూత్రంలో మో పెట్టుకుంటంటా కదా తాగడం ముతేమో ఆ హేద
పుస్తలు నల్ల పూసలు
అవి వస్తాయంట అవి తలంబ్రాలు వస్తాయంట ఆయా నూ నాలుగు వందల ఒక రూపాయికి ఏమో ముత్య అంట అదోక్కటి తలంబ్రాలు కజజు
ఆ
అవి వస్తే అండి
ఆ ముత్యం ఎందుకంటే ఆ దేవుడు ఆ శ్రీరాముడు సీతా దేవికి ముత్యాలు తలంబ్రాలుగా స్తాడు కాబట్టి ముత్యాలతోనీ అవి కూడా కొన్ని కొన్ని చోట్లల్లో పెడతారు అ అవును కానీ ఆ మనం ప్రత్యక్షంగా కళ్యాణం లో ఉన్నది అది వేరే ఉంటది
ఆ
ఇంకా మనము
అంటే మన దగ్గర అంటే అవి ఏమంటారు అంటే శ్రీరామ అక్కడ వద్రాచలాంలో కళ్యాణం జరిగినక అవి ఒక నెల న రోజుల తర్వాత నెల రోజుల తర్వాత వ
అవునవును పంచుతారు కొన్ని ఊర్లల్లో పంచుత తరూ
కాబట్టి అవి ఎక్కువ అట్లా నమ్మి తీసుకుంటారు ఆన్లైన్ లో
అవునవును అంటే అక్కడి అక్కడి నుంచే స్వయంగా దేవుడి భద్రాచలం నుంచి చలే వస్తున్నాయేమో అని అనుకుంటారు గాని కొంతమంది ఏంటంటే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకు రు కదా అంటే కొన్ని మంటే అందరు మనలాగా ఉండారు కద కొంతమంది ఏట్లా అంటే ప్రాడీ చేసేటోళ్ళు కూడా ఉంటారు వాళ్ళని ఇంకా మనం ఏం అనలేము అసలు ఎవరు తీసుకొస్తున్నార అని కూడా మనం చూడలేము అదే మనం ప్రత్యక్షంగా ఉన్నాం అనుకో మన కళ్ళ ముందే తీసుకోవచ్చు కళ్ళ ముందే చూడొచ్చు అట్ ఉంటది
ఇక కొంతమంది ఇంట్లోకి వెళ్ళ తలంబ్రాలు అవన్నీ తీసుకొని వెళ్తారు
వును కొ కొన్ని కుటుంబాలు ఎట్లా అంటే దేవుడిని పెళ్లి కొడుకుగా తీసుకెళ్లాలని దే ఆ దేవతని పెళ్లికూతురుగా తీసుకెళ్ళాలనే ఆచారాలు ఉంటాయి వాటికి తగ్గట్టు తీసుకెళ్తారు ఆ వంశీ ఆ వంశంలో ఉండే వాళ్ళు కొంతమంది ఉంటారు అట్లా తీసుకెళ్ళడానికి
ఆ కానీ బా ప్రసాదం కూడా బాగుంటాయి కా బెల్లం శాకా అవి అయితే బాగుంటాయి చిన్నప్పుడు పోయను ఇంతవరకుయితే పోలేదు నేను చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ వెళ్లేది అహ్ బెళ్ళం జాక కయితే కొట్టకునేది
అహ్ ఆ బెల్లం శాఖ గనీ పరమాన్నం గనీ బాగుంటయి అవి
పులిహోరా అయి పెడతరాప్పుడు చిన్నప్పుడు పెడి ఇప్పుడు పెడు తరోలేదో తెలియదు కానీ అప్పుడైతే పెట్టేది
ఇప్పటి కూడా పెడతరండి ఇక్కడి కూడా నయితేనే ఉంటాయి
అప్పుడైతే ఫ్రెండ్స్ తో ఎళ్లేది ఇప్పుడెవరు రా అనరు ఎవరు తీసుకపోరు
హ్మ్ ఆ ఇప్పటి కూడా పులిహోర మ్యాండేట్రీ ఎక్కడి పొయినా పులిహోర పక్కా
ఆ పాయసం కుడుకలు అయ్యి పెట్టేది చిన్నప్పుడు
అవునువును కొబ్బరి కుడుకా అన్నీ బెల్లము కలిపి తింటె బాగుంటది
ఆ బెల్లం నీళ్ళు కో పులిహోరా ఇవి పెట్టేది ఇప్పుడు కూడా పెడతారో లేదో తెలవదు ఇగ
ఇప్పుడే పెడతరు కా కాకపోతే ఎందంటే కొన్ని కొన్ని గుళ్లల్లో కొన్ని కొన్ని ఆచారాలు కట్టుబాట్లను బట్టి
ఆ
అట్లుంటదండి హ్మ్ ఇంకా సమ్మర్ వస్తుంది గదా మంచిగా
ఈ సమ్మర్ లో ఫ్రూట్స్ పిల్లలకి ఇగ ఏమైనా వాట్ కూలు వా టరు ఐస్ క్యూబ్స్ ఐస్ క్రీమ్స్ ఇవి వాళ్ళకి
అవును హ్మ్
ఇవే సైకిల్ ఏసుకొని తిరగడం
టే రోజులే బాగుంటుండే మంచిగ సమ్మర్ వచ్చిందంటే ఆడుకుంటా
ఇప్పుడు అప్పుడు సిన్నప్పుడు మనస్ సమ్మర్ రాగానే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయేది ఇప్పుడు పోతే వాళ్ళ పిల్లలు ఇక్కడే ఉండి రోడ్ల మీద తి తిరుగుతాళ్ళు వాళ్ళకి రోడ్లు సైకిళ్ళు దంటగాళ్ళు చాపలు ఇయే బన్నాయ్ అప్పుడైతే హాల్డేస్ రాంగనే అమ్మమ్మొల్లింటికి ఊరికేది
అవును మళ్ళీ హల్డేస్ మళ్లీ స్కూల్ స్టార్ట్ అయితది గనంగా పోయి ఏమీ ఇంటికెవరింటికి వాళ్ళు ఆ ఆ
మొత్తం ఇప్పుడు ఇంటికాడే
ఆ అవును
ఇక్కడే ఉంటాను
ఆ ఉంటున్నాను సరే అండి మళ్ళీ చేయనా కోసేపటికి అ